హలో
హలో
వినిపిస్తుందా అండి ఫోను
ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి ఏంటండి పెళ్లి బిజీగా ఉన్నడా
ఏం లేదండి సండే కదా ఊరికే తిన్నాను ఇప్పుడే పడుకున్నానండి నార్మల్గా ఆ మీరు
నేనంటే తిని ఆడ ఊరికే కూర్చొని ఉన్న
హా
ఉ
దగ్గు సౌండ్
ఏం లేదండి ఊరిని ఫోన్ చూస్తా ఉంటే
ఆ
ఫొటోస్ అన్ని చూస్తా ఉంటే మనం పుట్టపర్తిలో ఉన్న ఫొటోస్ అన్ని చూస్తే గుర్తొస్తే కాల్ చేస్తే
పుట్టపర్తి అదొ ఒక బెస్ట్ మెమొరీ బెస్ట్ అన్ని మిక్స్ అండి
అవునండి అక్కడ అక్కడికి పోయినాక కొంచెం బాండింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయంది అలాగే కొత్త కొత్తవి నేర్చుకున్నాము. స్కిల్స్ కానీ లేదా డిసిప్లేన్ కానీ ఆ ఆ ఒక పర్సన్ తో ఎలా మాట్లాడాల అనేది
కమ్యూనికేషన్ అన్ని నేర్చుకున్నానండి. ఆ కెరీర్ అక్కడే స్టార్ట్ అయ్యింది అని చెప్పొచ్చు మనం మనం
ఆ ఇంకా ఒ బెస్ట్ మెమొరీ రూమ్ తీసుకొని మనం ఉండడం అండి నాక్కది నేను నమ్మలేకపోతున్నా
ప్లస్ స్టడీస్ ఆ మనకి స్టడీస్ తో పాటు మనం సింగిల్ గా ఉంటే వితౌట్ మదర్ ఎలా కుక్ చేసుకోవాలి. ఎలా పనులు చేసుకోగలం అనేది కూడా మనకి నేర్
నేన్ ఆ పుట్టపుడ్తి నిజమండి. వంట మెయిను వంట పనులు మనం మదర్ పడే కష్టం మనకి అర్థమయింది అక్కడే
కదా అవి గుర్తోస్తే అసలు ఆ అన్ని అక్కడ మనకి మెమోరీస్ ఉన్నాయి ఎన్ని నేర్చుకున్నాము. ఏదో అక్కడ కొన్నిస్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నామేమో అని కూడా అనిపిస్తుంది.
అనిపిస్తది నిజమే అండి ఆ పుట్ట పర్తి మనకి చాలా నేర్పిచ్చింది ఇంకా మీకు గుర్తుదా అండి అంటే మన రూమ్ లో మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఆ ఒక మనం పేర్ పేర్ కలిసి వంట చేస్తా ఉండే మనం పేర్కి కొంచెం పేరు ఉంది మనం బాగా చేస్ చేస్తామని చెప్పేసి వంట
అవునండి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాము. అందులోను మనము టైమ్ టెకెన్ ప్రాసెస్ వంటలే చేస్తామండి. వాళ్ళలా కాదు ఏవి సింపుల్ గా ఏవి తొందరగా అయిపోతాయో అవే చేస్తామండి.
తరు నిజమే ఆ మన ఇద్దరికి చ్ కోఆర్డినేషన్ అలే ఉంది అండర్స్టాండింగ్ అట్లాగే ఉంది ఆ ఒకరు చేస్ స్తా అన్న కూడా ఓపిక కూడా అట్లే ఉంది హ్మ్ ఓకే నేన్ చేస్ స్తాలే నువ్వు ఆ ఫ్రెష్ అవుపో అని అట్లా అంటా ఉంటిమి
ఆ
ఆమ్ మనం చేసే చేసే వాట్లో ఎక్కువ సాంబార్, పప్పే కదండి. పప్పు అయితే భలే వస్తా ఉండే
ఇన్స్టిట్యూట్ కి మార్నింగ్ నైట్ కెమో వెళ్తాంటిమి నైన్ ఫిఫ్టీన్ కొ నైన్కి అంటే నైన్ కేే వెళ్తాంటిమి రూమ్ లో నుంచి మరి వచ్చే లోపు ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ అలా అవుతుండె సెవెన్ గుడా అవుతుండె మరీ వచ్చి ఓపిక తెచ్చుకొని వంట చేస్
వంట చేయాలి కొన్నిసార్లు తినకుండా పడు వంద రోజులు కూడా ఉన్నయి ఆ రేర్ కేసెస్ లేండి ఓపిక లేకుంటే
ఆ అలాంటి టైమ్ లో ఏం చేసాంటె మీర్ బయట నుంచి గుంత పొంగనాలు తెచ్చుకొని తినేసి పడుకుంటాంటిమి
ఆ అవునండి ఇక్కడ అక్కడికి ట్యాంక్ కొంచెం దూరం లో ఉండే అది కూడా ఆంటీ బాగుండే అక్కడ కుడా ఆ మీకు ఇంకా గుర్తుందా అండి మనం ఐస్ క్రీమ్ తీసుకుంటాంటిమీ కోన్ఐస్, కుల్ఫీ ఆ టేస్ట్ నేను చాలా మిస్ అవుతున్నానండి నాకు మరి అలాంటి టేస్ట్ ఎక్కడా దొరకలేదు
అవునవును హు మరి మన మన మన రూమ్ ప క్కన అపార్ట్మెంట్ అక్క వాళ్ళు ఉండిరి వాళ్ళు చాలా మంచిగా ఒక ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయింది రి మనకి ఏదైనా మన దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గరికి అడిగి తెచ్చు కోవడము వాళ్ళతో స్పెండ్ చేయడము మనము ఇ
ఉండండి
హు చిన్నపాపతో బాగా టైం పాస్ అయితండా వాళ్ళు ఉండడం వల్ల మనకి కొంచెం మన ఫ్యామిలీ అనేది గుర్తు రాలేదేమో అనిపించింది
ఆ నిజమే అండి వాళ్ళు మనతో అంత బాగా కలిసిపోయినారు అవును అవునండి వాళ్ళు మన ఇంట్లోకొచ్చేది మనం వాళ్ళు ఇంట్లేకపోయేది గు తున్నాయండి మనం వాళ్ళ పాప బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చాము బాగ్ ఆ మంచిగా సెలబ్రేట్ చేసినాం మనం అదే వాళ్లు చేసినారు
ఆ మనం కూడా వెళ్ళి కొంచెం ఊ ఇంకా ఎక్కువ
వైపు తెచ్చినాం ఉమ్ అవునండి ఆ ఫొటోస్ చూస్తే ఎంత ఎంత బాగా అనిపిస్తుందో
ఆ ఆ మరి సండే వస్తే మార్కెట్కి వెళ్ళడం సండే కాదు సాటర్డే
సాటర్డే ఆ సాటర్డే
అక్కడ సాటర్డేనే మార్కెట్ మార్కెట్కి వెళ్ళడం అన్ని కూరగాయల అన్నీ తెచ్చుకోవడం
ఉంది మనం ఎప్పుడు ఆంకుల దగ్గరికి వెళ్తా ఉంటుంది ఆయన ఆ కొన్ని ఎక్కువ ఇస్తాడు కొంచెం తక్కువ రేట్ క ఇస్తా
ఊ ఆ కూరగాయలు తెచ్చుకోవడం మన మన దగ్గర ఫ్రిడ్జ్ ఉండపో కద వేస్ట్ కాకుండా బాగా మనకి హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకి అవసరమైనప్పుడు తెచ్చు కునేది వంట చేసుకునేది
మనకి సామాన్లు కూడా అన్ని మనం తీసుకుపోలేదు కదా వాళ్ళవే
ఆ కొన్ని కుక్కర్ అలాంటివి యూస్ చేసుకుంటా ఉంటిమీ
హా అవునండి ఇంకా మనకి మన ఫ్రెండ్స్ కింద రూమ్ లో ఉండేవాళ్ళు మనం ఆ ఏమన్నా కొంచెం పెద్దగా ఏమైన్నా పప్పు అట్లా చేసుకోవాలంటే కిందికి వెళ్లి వాళ్ళ రూమ్ లోకీ చేసుకుంటా ఉంటా
అవునండి వాళ్ళ దగ్గరే వంట చేసుకొని వస్తా అంటే మీందు ఎందుకంటే గ్యాస్ ఉన్నిండేది ఒక్కటే మనకి వాళ్ళకి మనకి కలిసి
ఆ అవునండి మన దగ్గర అవు నిజమే చిన్నది చిన్న గ్యాస్ ఉన్నాడి కండి మన దగ్గర
ఆ చిన్నది ఉన్నింది
అది అంతా రాలేదు గ్యాస్ సో మనం కిందికి వెళ్తా ఉంటుంది ఆ అవునండి ఇంకా చిన్నది రైస్ కుక్కర్ ఉన్నాయండి మన దగ్గర గుర్తుంద
ఆ గుర్తుందండి ఆ దాంట్లోనే రైస్ చేసుకొని
ఆ ఒకసారి మనము మనతో గ్యాస్ అయిపోతే దాంట్లోనే పప్పు చేసినాం మీకు గుర్తుంది అండి అప్పా ఆ రోజు నాకు మర్చిపోలేను పెద్ద సాహసమే చేసినం మనం
ఆఁ మరీ సండే అట్లా ఫ్రీగా మనకి ఏమైనా బోర్ అనిపిస్తే ఆ అది మందిరం ఉంది. ప్రశాంతి నిలయం అం అందులోకి వెళ్ళి అది కూడ చాలా బ్యూ పీస్ఫుల్ అండి అసలూ
అవునండి ఆఁ ఇంకా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అన్ని ఉన్నాయి చూ గుర్తుందా అండి మనం మన ఇద్దరం ఒకసారి పెళ్ళినాము.
ఆ గుర్తుందండి అక్కడ ఫొటోస్ తీసుకుందమని
హాఁ ఫొటోస్ తీసుకున్నాం మనము ఆ చాలా బాగుంది అండి అక్కడ అసలు వినాయకుడు ఆ మందిరము
అసలు అక్కడ డివోషన్ ఎక్కువ ఉందండి బావి మీద పుట్టపర్తిలో చాలా ఉంది డివోషన్ మ్మ్ ఆఁ మ్ అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ సలు మ్మూఁ భజనకి ఒకసారి భజనకి వెళ్ళాము మనము
హ్మ్ అవునండి అక్కడ ఒక స్వీట్ ఇస్తారు ఎంత బాగుంటుందో అది అస్
మందిరంలోకి వెళ్ళామంటే కన్ఫంగా చున్నీ ఏసుకొనే వెళ్ళాలండి.
హాఁ అవును ఆఁ
ఆ చున్నీ లేంది అల్లౌ చేయరు అసలు అందరు ఎవరిని మాట్లాడిచ్చినా ఎవరిని మాట్లాడిచ్చినా సాయిరామ్ సాయిరామ్ అనే అంటారు గాని వేరే నేమ్ తో కానీ అలా ఏం పిలుచుకోరు అక్కడ
మ్మ్ అవునండి నేను ఇది నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళి కొత్తగా పలకరించాలంటే సాయి
సాయిరామ్ అంటారు అన్ని చాలా మంచిగా మరీ ఒకసారి మన ఇన్స్టిట్యూట్ మే మేడం వాళ్ళు అందరం కలిసి మనం ఒక ప్లే స్ కి వెళ్ళామండి అక్కడే పుట్టపర్తి దగ్గర్లో ఉన్న ఒక ఏదో విలేజ్ కి గుర్తుందా మీకీ?
విలేజ్ కా అండి హాస్పిటల్ కా?
హాస్పిటల్ కాదండి, విలేజ్ కి వెళ్ళాము మ్యాంగోస్ కోసం అని.
ఓకే ఆఁ గుర్తుంది అది ఎందుకు గుర్తులేదు మ్యాంగీస్ గ్రూ అబ్బో మ వర్షం పడింది మనం మార్నింగే వెళ్ళినాము చాలా బాగుండే. అది కూడా బెస్ట్ మెమోరీ
అది ఇంకొకటి అవగొండ పాలేమని అక్కడికి కూడా వెళ్ళాం మ మ్యాగీ చేసుకని తిన్నాం అక్కడ మరి ఆ ట్రెక్ క్కింగ్కీ వెళ్లీ అక్కడా అది కూడా చాలా బాగుంది. ప్లేసు ఇవన్నీ మంచి మెమోరీసు ఆఁ అసలు ఆ తలుచుకున్నామం టే పుట్టపర్తి లో మనం స్టే చేసిన డేస్ నీ ఏదో ఒక మన కే ఒక తెలియని మన హర్ట్ కీ ఏదో ఒక బాధ అనిపిస్తది. ఆ అప్పుడే బాగుండే అనీ
మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఇంకా మన సా రు మనం ఎక్కడకన్నా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి.
అవును మరీ సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప కూడా వస్తుండ్రీ మన దగ్గరికి అ
ఆ అవును ఆ చిన్నపప్ప చాలా బాగుండిండి ఇంకా వాళ్ళ వైఫ్ కూడా, మన్తో బాగా కలిసిపోయిండే వాళ్ళు ఇంటికి పోయి మనకి వంట చేసి పెడతాండే మనం
అవును మరీ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కూడా చేసి పెడు నికి రాని వంట అక్క
అవునండి అమ్మో అసలు ఫ్యామిలీ లాగా ఎంత బాగు తున్నారో తెలియని వాళ్ళైనా మ్మూఁ అవునండి.
ఆ ఇంకొకటి మీకు బాగా గుర్తుందా, అండీ మనం లిఫ్ట్ లో వస్తుంటే మధ్యలో స్ట్రక్ అయిపోయినాము.
ఆ అవునండి ఎందుకు గుర్తులేదు, కరెంట్ వెళ్ళిపోయింది చాలా బాగుంది గుర్తుందండి అదొక
ఇవన్నీ మెమోరీసే అండి చెప్పకుండా మనకి ఇంకా ఒక హఫ్ డే కావాలి ఏమో ఆ మెమోరీస్ ని అన్నిీ మరీ రీికవర్ చేసుకో నేకి,
ఆ ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అండి వాళ్ళ
వెళ్దామండి ఒకసారి అందరం కలిసి పుట్టబర్తిని ఇంకొసారి అందరినీ కలిసేసి వద్దాం.
ఉ ఓకే అండి తప్పకుండా బాయ్,
బాయ్ అండీ
హు